హలో
హలో
ఆ నా వాయిస్ వినబడుతుందా
ఆ వినిపిస్తుంది కానీ తక్కువ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
బాగున్నారా
ఉ బాగున్నా మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ లేదు ఇ తిన్నా ఇ జస్ట్ మీరు
లేదు ఇంకా వెళ్లి తినాలి కాసేపట్లో వంట చేస్తున్న
ఆ ఏం చేస్తున్నారు మీరు
నేనా బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను
ఓ సేమ్ నేను అదే చేస్తున్న
లేకపోతే ఫ్రెండ్స్ తో తినడం ఇష్టమా లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడటం ఇష్టమా
ఒంటరిగా టైం గడపడం కంటే ఫ్రెండ్స్ తో మాట్లాడడం లేక వాళ్ళతో బయటికి వెళ్ళడం రాండం గా టాపిక్స్ మీద మాట్లాడడం టైమ్ స్పెండ్ చేయడం ఫ్రెండ్స్ తో అలా ఇష్టం ఎక్కువ మూవీస్ చూడడం
నాకు సేమ్ నాకు ఫ్రెండ్స్ తిరగడం అది మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ కాకుండా లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఎక్కువ రోజుల నుంచి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను
అన్ని షేర్ చేసుకోగలుతాము
ఆ ఫీలింగ్ మనం ఏమైనా చెప్తే కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలగు
అవునవును
నుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఏంది పాప ఇట్ల మాట్లాడతాంది అని అనుకుంటు
అవును
అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఏం మాట్లాడుతున్నాము
ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ బెస్ట్
అవును
ఫి ఫీమల్ ఫ్రెండ్షిప్స్ బెస్ట్
ఎల్లైతే వాళ్లు ఓ ఆ ఓకే ఓకే అంతేనా చాలు ఎందిది మాట్లాడం
అవునా ఆ
అయితే వునా వాళ్ళకి అలాగనే
సపోర్ట్ చేస్తారు ఇంకా
సటైమ్స్ వాళ్ళకి అ అలాగనే అనిపిస్తుంది ఓ నాకు ఇలాగనే జరిగింది అనేసి అందుకు ఆ వాళ్లకి షేర్ చేస్తే ఒక మనకి మనసులో ఉన్న బాదలంతా పోతాది వాళ్ళతో షేర్ చేస్తే
అవునవును
ఇంకా మీరు ఏ యాప్ ఎక్కువ యూస్ చేస్తారు
ఇన్స్టాగ్రామ్ నెట్ ఫ్లిక్స్ మూవీస్ యాప్స్ ఎక్కువ యూస్ చేస్తా ప్రైమ్ వీడియోస్ లైక్ సోషల్ మీడియా అయితే ఆల్మోస్ట్
నేను కూడా నేను కూడా సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూస్ చేస్తాను వీడియోస్ చూస్తూ ఉంటాను నెట్ ఫ్లిక్స్ మూవిస్ చూడటం అలాగా చా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో ఎవరు లేకపోతే నాకు బొర్ కోట్టేటప్పుడంత
అవునా కే డ్రామాస్ కోసం యూస్ చేస్తా
వావ్ కే డ్రామ్స్ ఆ నాకు ఇష్టం కే డ్రామ ఆ
కేడ్రామాస్ ఎక్కుస్
హ దాంట్లో ఏం చూస్తుంటారు
వాక్
రిసెంట్గా చూశారు
అమాస్ అంటే రీసెంట్ గా ఒక్కటి వచ్చింది ఆ నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు బట్ చాలా చాలా వరకు చూస్తా నెట్ ఫ్లిక్స్ నేను స్టోరీ ఐ థింక్ వాళ్ళిద్దరు జాబ్ చేస్తుంటారు అండ్ అమ్మాయికి వాళ లైక్ అమ్మాయి ఒక పార్ట్నర్ కోసం వెతుకుతూ ఉంటుంది
బాయ్ ఫ్రెండ్ అండ్ అండి ది మ్యాన్
బ్యాండ్ మెంబర్ తను కొరియన్ గ్రూప్ బ్యాండ్ మెంబరు
అది నేను చూసేసాను బాయ్ ఫ్రెండ్ అండ్ డిమ్యాండ్
ఆ అదే అదే
ఆ బ్లక్ పింక్ హీరోయిన్ కదా అంజలీ
యా జిస్సు జిస్సుతో
జీ స్ ఓసారి జీ సో
ఆ అవునవును
సూపర్ గా ఉంది అది
ఆ నేను చూస్తున్నా యాక్చువలి
రామా సూపర్ గా ఉంది
బాగుంటుంది లైక్ నెట్ ఫ్లిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం ప్రైమ్ వీడియో కంటే కూడా
ఆ నేను కూడా నేను కూడా దాంట్లో ఎక్కువగా కే డ్రామాస్ వస్తాది కదా అట్లా అది చూస్తూ ఉంటాను మోస్ట్ లీ కేె డ్రామా కోసమే చూస్తు ఉంటాను అండ్ సమ్ టైమ్స్ హాలీవుడ్ బాలీవుడ్ లో కూడా ఒకసారి ఏదైనా కొత్తగా రిలీజ్ అయితే
అండ్ సోషల్ మీడియా అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ
ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏమ్ ఏమి ఎక్కువ చూస్తారు వీడియోస్ రీల్స్ అ లేకపోతే పోస్ట్ చేస్తు ఉంటార
ట్రెండ్ లో ఉంటామని ఇన్స్టాగ్రామ్ లో అయితే న్యూస్ ఛానల్స్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చేస్తుంది మనకి ఇన్ఫర్మేషన్
న్యూస్ న్యూస్ అంతా ఇన్స్టాలోనే చూపిస్తారు ఇలాగా జరిగింది అలాగే జరిగింది అనేసి ఇంకా నేను విన్నాను బిటిఎస్ అనేది ఈ రోజు వస్తుందంటా కదా నెట్ ఫ్లిక్స్ లో మీరు చూస్తున్నారా
లైవ్ ఆ వీక్ కాన్సెప్ట్ ఆ
ఆ అవునవును ఈ రోజు వస్తున్నాది విన్నాను కదా మీరు కే డ్రామా చూస్తానన్నారు
అవును
ఆ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ కోసం నెట్ఫ్లిక్స్
ఓ మీకు బిటీఎస్ తెలుసా
ఆఫ్కోర్స్ ఆ ఆర్మీ నేను
ఓ నేను కూడ
ఊ
కు దాంట్లో
జంకు
జంకు ఓ అవునా క్యూట్ గా ఉట్టాడు
ఆ క్యూట్నెస్ కోసమే అనుకుంటా
ఇంకా
అదే అలా ఆ కాన్సర్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్నాం ఈ రోజే కాదు
ను వెయిటింగ్ ఈ రోజు ఈ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ అనేసి అందుకే నేను వెయిటింగ్ చేస్తునా నెట్ఫ్లిక్స్ నెట్ ఫ్లిక్స్ వేసినందుకు ఒక ఒక లైక్ లైవ్ అ చూడొచ్చు నార్మల్ గా స్ట్రైట్గా చూడకపోయినా కానీ ఇలా అయినా చూడచ్చు అనేసి ఓకే నెట్ఫ్లిక్స్ చేసా కాబట్టి ఓకే పర్వాలేదు ఇగ నాకు చూడగలుతను నాకు ఫేవరెట్
నిజం నెట్ఫ్లిక్ వెరీ హెల్ప్ ఫుల్
అవును నెట్ఫ్లిక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది మోస్ట్లీ నాకు శాడ్గా ఉన్నప్పుడు లేకపోతే బోరు కొట్టినప్పుడు అది
మూడు మూడు మంచిగా అవుతుంది
వస్తాది నెట్ ఫ్లిక్స్ లో వీడియోస్ మూవీస్ చూసి సమ్టైమ్స్ కపిల్ షో చూస్తాను ఫన్నీగా ఉండి నాకు లైకు హ్యాపీగా అనిపిస్తుంది కామెడీగా కామెడీ చూసి సంటైమ్స్ డ్రామాస్ చూస్తాను సంటైమ్స్ మూవీస్ చూస్తాను
అవును
బాగా హెల్ప్ ఫుల్ గా ఉంది ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ లో అ టైమ్స్ ఇవి చూస్తూ మన లైఫ్ కొంచెం హ్యాపీనెస్ గా నిపిస్త జాబ్ లో వర్క్ ప్రెషర్ ఉంటే ఇది చూస్తూ ఇంటికొచ్చి ఇది చూస్తే కొంచెం రిలాక్స్ గా
త డాగ్స్ ఉన్నాయా డగ్స్
డాగ్స్ ఉన్నాయి
డాగ్ లవరా మీరు
అవును త్రీ డాగ్స్ ఉన్నాయి మా ఇంట్లో ఒకటి సిగ్జ ఉంది ఒకటి ఉుమెన్
ఓ త్రీ ఉన్నాయా
త్రీ ఉన్నాయి ఒకటి పెద్దది కోరలు పెట్టి ఇవది చాలా పెద్దది
ఓ
చాలా సైలెంట్ ఎవరికి ఎక్కువగా మన పెద్ద ఏజెడ్ కదా కొళం పెట్టివడు చాలా ఏజ్డ్ కాబట్టి కొంచెం సైలెంట్ గా ఉంటుంది చిన్న రెండు ఉన్నాయి వల సెడ్స్ ఒకటి
ఇజుసలాక్టివ్
ఆ చాలా యాక్టివ్ అండ్ దాంతో పాటు ఒక ఉమీరియన్ ఉంది
ఓ
జు ఇద్దరు గొడవలు
డి డిఫరెంట్ బ్రీడ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అయితే
నవును ఒకటి వచ్చి మా హస్బెండ్ తీసుకొచ్చారు సిగ్జు ఒకటొచ్చి మా చెల్లెలు ఇచ్చారు ఊరు నుంచి ఉమరియను ఆ గోల్డె రెట్వార్డ్ టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చింది మా ఇంటికి అది కూడా మా హస్బెండే తీసుకు చారు క్రాస్ గ్రేడ్ అప్పటి నుంచి ఉంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అది కొంచెం సైలెంట్గా ఉంటది ఎక్కువ ఎవరితో ఉండదు తినింది పడుకునింది అంతే వీళ్ళిద్దరూ చానా హైపర్ యాక్టివ్
దాన్ని కేర్ చేసుకోవడం కష్టమేమో
సిజ్జు
త్రీ త్రీ డాగ్స్ కేర్ తీసుకోవాలి
కేర్ అంత చేసు కొనేస్తాం మా ఇంట్లో అన్న కూడా ఉన్నారు వాకింగ్ తిసుకెళ్తారు అప్పుడప్పుడు ముగ్గురిని ఒక్కొక్కసారి అం
ఆ
మా మదరు మా ఫాదర్ మేము ముగ్గురం గాలిసి ఒక్కటి తీసుకెళ్తాము సిజ్జు వచ్చి సి లోక లోకాటు పరిగెత్తుకుంటూ ఎలిపోతది బయటి అదే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకోక్కటి వచ్చి పుమిరిన్ అ చాలా అరుస్తది చాలా అరుస్తది ఇంటి పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు పి ఆ దాన్ని వదలకండి ఎక్కువ అరుస్తాది లోపలి పెట్టండి అనేసి కానీ ఏం చెయలో పుమరిన్ హాబిట్టే అలాగ
అవునవును అరుస్తూ ఉంటాయి
పొట్ట కూడా లేం కొడితే కూడా ఇంకా ఎక్కువరుస్తది అందుకే మేము వదిలేసాము కుబంద
కానీ డాగ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్
చాలా ఇప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఎవరితో లేక బాధగావుంటే వాళ్ళో చ్చి గుర్తు చేస్తారు లైక్ మనతో కూర్చుంటారు ఆ ఫీలింగ్ ఎవరైనా ఉన్నరా
లోన్లీ ఫీలింగ్ ఉండదు
ఆ నేను పడుకునేటప్పుడు వచ్చి వారి పక్కన పడుకునేది సిడ్జు పరిగేత్తుకుంటు వచ్చీ దాని ఫన్నీ ఫేస్ చూసి ఎంత ఎం డొర్ ఓపెన్ చేసిన గాని దాని ఫేస్ చూడగానే ఒక ఆ ఏమంటారు మల్ హ్యాపీనెస్ అనిపిస్తది చూడాగానే
ఆ
చాలా ఇష్టం డాగ్స్ శాంతంగా ఉంటది పెద్ద రెట్రో గోల్డెన్ రెట్రివర్ ఎక్కువ ఎవరితో ఎగోడవలుపడదు అది తింటాది పక్కన కుమ్మన పడుకుం దాని కానీ ఏసీ కావాలి సిజ్జు ఏసి లేకపోతే హ ఏసీ లేపోతే నాతొచ్చి కుచ్చోదు ఏసీ ఎసావా వస్తాను లేకపోతే రాను ఎక్కడ ఏసీ